ఆ వినిపిస్తుంది. హాయ్ బాగున్నారా?
ఆ బాగున్నాన్. మీరు బాగున్నారా?
ఆ బాగున్నాం. ఏం చేస్తున్నారు?
ఏముందండి ఏం లేదు. ఖాళీగనే, కూర్చున్నాం అట్ల.
అవునా తిన్న.
ఆ. ఆ తిన్నానండి. మీరు తిన్నారా?
ఆ తిన్నాం
ఆ ఏంటి స్పెషల్ ఏమన్నా ఉన్నాయా స్పెషల్స్
ఈ రోజు ఏం లేదు
అవునా
పిల్లలు హాఫ్ డే స్కూల్స్ గదా ఏంజెయ్యలే
అంటే సమ్మర్ గదా మాగ్జిమమ్ ఇంగా ఉంటర్ గదా ఇట్లా సమ్మర్ క్లైమేట్ కి ఏవైనా స్పెషల్స్ ఉంటాయి గదా అట్లా అందుకే అడిగా
ఆ అవునుగాని సాయంత్రం జేస్తా
అవునా
పొద్దున సేవ వాళ్ళకి ఏడు గంటలకే బస్ వత్తది గదా అందు కనీ ఏమ్ ఉండదు స్పెషల్ మీ దగ్గర ఎండలు బాగున్నాయా
కింద పడేసినావ్ ఆహ హలో
వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తు మీకు వినిపియట్లే
వినిపిస్తుంది కానీ డిస్టర్బెన్స్ అయితుంది బాగా
అవునా
మీ దగ్గరే
ఇప్పుడు ఓకేనా
ఆ ఓకే
ఆ ఫుల్గా ఎండలు ఉన్నాయి మీ సైడ్ ఉన్నాయా ఎండలు మొన్న ఒక్క రోజు వర్షం పడి యెళ్ళింది ఆ మా అమ్మ వాళ్ళు వెళ్ళొస్తురు ఆ మొన్న సాయంత్రం వర్షం బడింది
అవునా మాకు వర్షం గూడా
అవునా మాకు వర్షం బడి యెళ్ళిందండి
రాళ్ళ వర్షం బడ్డది గదా మొన్న
అవునవును అదే అదే
ఫోన్ ల బెట్టిల్లు గానీ మాకు వర్షమే లేదు అసలు మస్త్ ఎండ గొడుతుంది ఇటు సైడు
మాకు వర్షం ఉంది అయి ఫుల్ వర్షం పడింది మొన్న ఇంక పోయింది ఇప్పుడేం వర్షం లేదు వర్షాకాలమా ఎండాకాలమా అర్థం కాకుంటుంది
అవునా మాకు మా సైడ్ ఎండలు ఫుల్లు కొడతున్నాయ్
ఆ మంచిగా మంచిగా మా ఆ పనికి యెళ్తామండి మా అమ్మ వాళ్ళు ఎల్లేసి వచ్చిళ్ళు
అవునా
మధ్యాహ్నం వరకే పనులు ఉంటాయ్ ఇప్పుడు ఆ తోటలేయడానికే
ఆ మా సైడ్ కూడా కడతరు
ఉమ్ తోటల్ ఏరీ రావడానికి యెళ్ళిళ్ళు ఇంత ముందే వచ్చిళ్ళు వాళ్ళు గూడా వచ్చి ఇంకా తినేసి పడుకున్నారు
అవునా మా సైడ్ గూడా తోటలు కంకులు
ఆ ఇప్పుడు ఫుల్ సీజన్
ఆ పోతాళ్ళు వాళ్ళు గూడా ఒక్క పూట పనికే పోతాళ్ళు
ఉమ్ ఎందుకంటే రెండు పూటలు జేయలేం గదా ఆ పనులు ఈ ఎండకి కష్టం ఆ పోతే పొద్దటి పనికి లేదా సాయంత్రం పనికి వెళ్తారు మా సైడ్ అయితే
అవునా
ఉ
మాస్ మా దగ్గర పొద్దున్నే పోతాలు
మా సైడ్ పొద్దున సాయంత్రం ఆ ఫుల్ ఉంది ఇపుడు కరువు పని కూడా నడుస్తది
అవునా
కాపోతే మా అమ్మనే వెళ్ళదు
అవునా
ఆ మా మాకే పనులుంటాయి కాబట్టి ఇంకా మాదే తోటేరుకుంటా మొక్కజొన్న వెట్టినము ఆ మాకు ఉందింగా మా పనులే తీరవు అని ఇంగ మా అమ్మ ఎల్లదు
అవునా మీకుందా ఏం పెట్టీలు మీరు చిలకల
మేమా మిర్చి మొక్కజొన్న పసుపు కూడా పెట్టినాము పసుపు మొన్ననే ఆ తీసినాము. పసుపు ఒక్కటి ఉడకవేట్టాలి ఆ తిష్ణమండి
మీ తోటలేర పోతే ఎంత మీ దగ్గర కూలి
ఇప్పుడు నాలుగు వందలాంట
నాలుగు వందలా
ఉ ఆ ఒక పుటకి నాలుగు వందలు అంటా
మా దగ్గర రెండోందల యాబాయే ఇత్తారు ఒక్క పూటకి
అవునా మా కాడ నాలుగు వందలు ఆ నాలుగు వందలకు కూడా మంది దొరకట్లే మా ఊళ్లో
అవునా
బయటూరు నుంచేళ్ళి వచ్చి ఏ చేస్తున్నారు పనులు
అవునా వామ్మో బానే ఉంది
ఆ ఇప్పుడు ఇంకా మొక్కజొన్నకైతే ఇంకా ఆరు వందలు అంట కంకి ఇరిస్తే ఆ ఆ
మంచి గుందిగా మీ దగ్గరనే మా దగ్గర రెండు వందల యాబాయే తోట ఏరా వో ఆ
మళ్ళీ సాయంత్రం కుళ్ళ కూడా వెళ్తారు నూట యాభై నూట యాభై తాలిగా లే తాలిగా లేరు అంటే నూట యాభై అదొ గంటన్నర పనీకి నూట యాభై
ఆ బాగుంది మీ సైడు
మా కాడ కూళ్ళకు అసలు కొదవలేదు
అవును ఎండలు కూడా బానే ఉన్నాయి కూళ్లు కూడా మంచిగానే ఉన్నయి
అవును ఎండలు అయితే వామ్మో విపరీతమైన ఎండలు బాబోయి బయటికి వెళ్ళలేము
ఆ బాగా కొడతానై ఎండలు కూడా
ఆ అంటే బాయి పని చేసేటోళ్ళకైతే ఏం కాదు కని ఇంట్లో ఉండే టోళ్ అయితే బయటకి వెళ్ళాలంటే కష్టం
అవును మొత్తానినికియితే తోట ఏరు ఏరువిత్తాలు ఒకక్కజొన్న అయిపోయింది పసుపు అయిపోయింది
మాది కూడా పసుపు అయిపోయింది అది ఉడకబడితే సగం పనయిపోతది అ మీరు వెళ్తారా బాయ్ పనులకి
నేనా వెళ్తా
ఉమ్
డాంటే అప్పుడప్పుడు వెళ్తా ఈ ఎండలకు ఎండలు బాగున్నాయి కదా ఇప్పుడు వెళ్ళను గాని ఫస్ట్ సీజన్ ఉంటే అప్పుడు వెళ్తా జనవరి ఆ లోపు
ఆ నేను కూడా అప్పుడప్పుడు బేలేదాన్ని ఈ ఎండలకి నన్ను కూడా బయటకి తీసుకపోదు మా అమ్మ
ఆహా
వర్షకాలం అంటే వెళ్ళ వెళ్ళిన గింజలు పెట్ట దానికి దీనికి మా దానికి కానీ ఇగ ఇప్పుడు అంటే బయటికి వెళ్ళన నియ్యరు
ఆ ఎండలు బాగ కొడుతన్నేయి
ఆ మంచిగా ఇంట్లా కూర్చో బిడ్డ నీకు ఇవి తీసుకొస్తా తిను ఈ పంలు ముంజకాయలు మామిడికాయలు తినుకున్టు ఇట్లనే ఉండు అంటారు
ఆ ఇప్పుడు ఎండాకాలం స్పెషల్ కదా అవి
అవును అవే కదా ఇంకా మ మా నాన్న ఎక్కువ తీసుకుస్తాడు ఇంక అవే తింకుంటూనే ఉంటాయి ఇంక చిన్న పిల్లలు వస్తే ఇక వాళ్ళతో అష్టచమ్మ ఆడుకోవడంము మంగోటా ఓటి ఏం అక్క అవును హలో
ఈ పిల్లలు హాఫ్ డే స్కూల్స్ వాళ్ళుచ్చి ఒకటే తిరుగుతా ఉన్నారు
ఉమ్ అయ్యో మనం అంటే చిన్నప్పుడు ఇంకా అపలెంగా ఎవరిని
ఆపలేమ్ కానీ ఎండలు బాగున్నాయి కదా
అవును ఆ ఆహా మనప్పుడు అయితేనేమో మంచి మంచిగా ఇంట్లోనే ఉండే అస్తచమ్మలు ఆడుకుంటూ ఉండేట వాళ్ళము
అవును ఇప్పుడు అబ్బాయిలు ఏడుంటారు అయినా
అసలే అసలే వినరు అవును ఆహా
సైకిల్ వేసుకొని తిరుగుడు వాళ్ళకి అదే పనిగాద సైకిల్ తిరుగుడు చెరలకి పోయి చాపలు పట్టుడు దోస్తులతోటి
ఆ ఆహా
టుడు తిరుగుడు జంటగాలని నాలుగురు ఐదుగురుని ఎసుకొని
అవును మా తమ్ముడు ఉంటాడు మా తమ్ముడు అయితే ఇంకా వాడు సమ్మర్ వచ్చిందంటే వాడు ఆగనే ఇంట్లో ఉండనే ఉంటాడు బయటికెళ్ కెళ్ళడము ఈత కళ్డము ఆ చెరువుకు కాడిగిపోతున్నా ఈ బాయికి కాడిగిపోతున్నా అని పోదుందాక ఈత కొట్టి ఆడుకొని వస్తాడు
ఆ ఉమ ఎండకి తిరుగుతాన్నారు మా పిల్లలు కూడా గో బండి గట్ ట్టి తాడు కట్టి ఆ తాడు తోటి హజులో ముంచి ఆడతాలు
ఆ ఆహా హా హా అవును ఆహా వాళ్ళు పాపం ఇంకేం చేయలేరు హా
ఆ వాళ్ళకి ఏ ఇక అబ్బాయిలు అంటే ఇక వాళ్ళకి ఏముంటే గయే ఆటలు ఇక
ఆ
అమ్మాయిలు అయితే ఇంట్లే బోలు పెట్టుకొని ఆ తిన తిన వ బట్టలు చీరలు
అబో ఇగో ఏసేది మళ్ళ నేప్ కాకపోతే ఏంటంటే ఇం కొంచెం పెద్దోళ్ళు మిడిలే చేయటలు అయితే అష్తా చేమ్మ అడుకొని కాలా ఆడుకుంటుడెన్టోల్లు అవి తప్ప వేరే ఎం లేదు ఇప్పటి కూడా మేము ప కాచ్చకాయలు ఆడుతాం
ఆ
చిన్నప్పుటి అలవాటు పోదు ఇంగా మాకు
ఆ పోదు
మా అమ్మ కాళీగా పనికిపోయి వస్తే ఇంగా ఒక పుట్ట పనికిపోయి వచ్చిన తర్వాత ఒక డాబు రెండు డాబు మా అమ్మతోని అట్లా ఆడేసి ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంట్రు
అవునా ఇక్కట అట్లనే ఆడుకునేది
అవును ఇప్పుడు అన్నీ మోడర్న్ మార్ డ్రన్ అయిపోయి కదా ఇంకా
ఇప్పుడు మొత్తం ఇప్పుడు మొత్తం ఫోన్లే ఫోన్ బట్టి కుంటే కతం వాళ్ళకి ఎవరితో అవసరమే ఉండదు
అవును అంతేగా ఇంకా
ఉమ్
మంచిగా సమ్మర్ ని ఎంజాయ్ ఎంజాయ్ చేయాలంటే ఇంకా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా అండి మీ దగ్గర
ప్లాన్స్ అంటే ఈ సమ్మర్ ల్లో మాత్రం ఇగ ఏటూ ఎళ్దామన్నా ఎండే కోడ్తాది
అవును ఏటు వెళ్దాం అన్న ఎండ
ఆ రేపు శ్రీరామనవమి కదా
అవునవును
మీ దగ్గర ఎస్తారా బాగా శ్రీరావునమి
ఆ మా ఊల్లో చాలా మా ఊల్లో రెండు గుళ్ళాల కళ్యాణం చేస్తాడు ఊరు బయట ఒక గుడి ఉంది అక్కడ కళ్యాణం చేస్తారు ఊర్లో కూడా ఒక కళ్యాణం జరుగుతాది ఉమ్ మీ సైడ్ ఉంటదా
ఆ మా సైడ్ కూడా ఉంటది
ఉమ్ భక్తులు ఫూల్లుగా ఉంటది ఇంకా రేపు ఆ సరే ఉమ్